హలో
ఆ అక్క ఎక్కడ ఉన్నావు
ఇంట్లోనే ఉన్నారా
ఏం చేస్తున్నారు
లేదు రా ఇప్పుడే చిన్నన్ని వాడుకోబెట్టి అనంథిందాముఅని చూస్తున్నా
ఇంకా దీంలేం లేవని తుట్టటి అవుతుంది
తినలేదు రా రోజుగా ఆనా బడుకోబెట్టి తిన్నాము అలవాటు
మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింటారు మరి
అదనా నేను ఇక నైట్ అన్నయ్య వచ్చినాక తింటా
ఉహ
ఏమండారు ఆన పడుకోబెట్టని తింటే తినియ్యాడు కేడుూ స్ా ఉండదు ఇగ వాళ్ళ దగరి పోయి ననకి తినిపచ్చి చేసేసరికి టైం అయింది పని చేసుకొని పోయ్యేంత వరకు ఏడుస్తాడు పని చేసుకునే వరకు మళ్ళీ ఆకలి అతుంది కాగాని మళ్ళీ పోయ్యి తినిపచ్చి చేసి వచ్చేసరికి పడుకోబట్ట సరికి ఈ టైమ్ అయి బకోబ అ తింటా నేను
మళ్ళీ ఎంతొంద ఎన్ని నవర్స్లు వనుకుంటండంది మరి మధ్యాహ్ం వేస్తా మళ్ళీ
అ నేను పక్కన ఉంటే మంచిగా టూ త్రీ అవర్స్ వంటాడు ఓకే నేను ఏమైనా పని చేసుకుంటా ఆయన వడకని లేకపోతే డబ్బులు లేస్తడు పక్కన ఇటు చూస్తడు లేచి
ఆహా
మా మమ్మీ అనుకుంట చూస్తడు ఒకవేళ కనపడకపోతే లేస్తడు. నేను అనిపించిందినుకో ఆయన పక్కన ఆ ఇ ఉంది లే అని పనుకుంటడు
అది లేకపోతే భయం అవుతుది కావచ్చు
లేకపోతే ఇ లేసి ఉరికొస్తనే ఉండడు ఏ రూమ్ లో ఉన్నానా అని ఉర్కత్తనే ఉండిగా ఆగడిగా ఏడసుకుంటా ఊర్కతాడు. మళ్ళీ పడుకోడు ఇగ మళ్ళీ నైట్ వరకు వండుకోడు. ఒక అర్ధ గంట వన్నా మళ్ళ నైట్ వాడికి పండుకోడు
ఇది పిల్లల అంతే కొందరు నైట్ ఏస్ పడుకొని తొందరగా
ఏమండ్రు ఒక ఇలా మంచిగా మధ్యాహ్నం నిద్ర పోయిండ అనుకో
ఉహు
నైట్ తొమ్మిదిన్నర అట్లా పంటడు.
ఆ
మధ్యాహ్నం సరిగ్గా నిద్ర పోవ్వకపోతే అన్నం తినిపియ్యంగానే ఏడు ఏడున్నర వరకు పండుకుంటాడు.
ఆహా
ఊ ఉ ఆ ఇప్పుడు మంచిగా పెట్టుకొని టీవీ చూత్తి ఇగ
ఉ
ఊ
ఇంకా అక్క
ఏముందిరా ఏం లేదు. పండగ పని చేసుకోవాలి. నిమ్మలంగా ఈరోజు ఇవ్వ అయిపోతే రేపటి నుంచి పండగ పని చేసుకోవాలే
ఇన్న టూ డేస్ పడుతద వర్గేనికి
ఏం లేదురా మొన్ననే సెల్ఫ్ లు చదురుకున్నాం అన్న ఇంటికాడ ఉన్నప్పుడు ఇప్పుడు సెల్ఫులు అన్ని రూమ్ లో సెల్ఫులు చదురుకున్నాం.
ఉహు
ఒక్క కిచెన్ ఉంది. కిచెన్ ఒక్కటి ముంద ఒక గంట రెండు గంటలు అయిపోద్ది కిచెన్లో
ఒ అంటే ఒక్కరిదనే ఒకదనివే చేస్తావా
ఆ ఒక్కదాన్నే చేసుకుంటారు అన్నయ్య ఏమో పైన బూజు లవి ఇవి ఉంటాయిగా అవి దుక్కిపోతడు న నేను కిచెన్ నేను ఒక్కదాన్ని చదురుకుంటే ఎంతలా చదురుతాం. తీసి కడిగి సదరు అడబెడ్తే కతం
ఉహు మరి అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉండార మీ దగ్గర
ఉండరురా వాళ్ళు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేము ఇక్కడ ఉంటం
అంటే ఇక్కడ ఈ ఊరే కాని వేరే దగ్గర ఉండరా
కాదు కాదు వాళ్ళు వేరే ఊర్లో ఉంటరు. వాళ్ళు సిటీలో ఉంటరు. మేము ఇక్కడ ఉంటుంటిమి ఇగ
మరి మీరు మంచిగ సిటీ ల ఉండొచ్చు గా మరి
వాళ్ళు ఆడుంటన అన్నారు. మమ్మల్ని ఈడు ఉండమ అన్నారు. మేము ఈన్నే ఉంటాను. లేకపోతే అన్నయ్య కూడా సిటీకి పోయి వస్తాడు రోజు ట్రైన్ లో పోయి ట్రైన్ లో వస్తాడు. ఒక టూ వన్ ఇయర్ వరకు చూసి వాళ్ళ ఇడికి వచ్ వచ్చినంక మీ మాడికి షిఫ్ట్ అయిద్దామని చూస్తున్నాం. ఆ పిల్లల చదువులు కూడా ఆడైతే మంచిగా ఉంటాయి గ కొంచెం
ఆ సిటీలో అయితేనే కొంచెం అంటే స్టార్టింగ్ చిన్నప్పుడు సిటీలో బాగుంటది
అట్లానే చూస్తున్నాం ఇక అక్కడ ఉంటే కొంచెం బిహేవియర్ అయినా లాంగ్వేజ్ జైనా
ఇక్కను చాలా మన విలేజ్ విలేజ్ లాగా కాకుండా కొంచెం సిటీ లాగా చదువుకునేలాగా ఉంటే సిటీకెళ్తే
ఈ రెండున్నర పూరగాళ్లు కనీ ఆ పూరగాళ్కి సదువు తక్కువ మాటలేక్కువ వా అట్లనే ఉంది
ఆ కొంచెం సిటీలో అయితే కొన్ని క్లాసెస్ ఉంటాయి ట్యూషన్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి
నేను అదే అంటున్నా అయితే వాళ్ళు వచ్చినాంక మనం పోదాంలే అంటున్నాడు మీ అన్నయ్య ఉమ్ చూడాలిగా ఏం చేస్తారో మరి వాళ్ళు వచ్చిననిక ఇన్నే ఉందమంటారో ఏం చేతరో వాళ్ళు ఒచిక్క తేలుత్తది మా అత్తమ్మ వాళ్ళు నైటేన్త్ రోజు వస్తారు ఉగాది రోజు వస్తారు పండగకి
అందరు ఇక్కడే చేసుకుంటార ఇగ సెలబ్రేట్
పండుగలు అందరూ ఒకటే ఒకటే దగ్గర చేసుకుంటాం
ఇంకా ఏమంటుంది మీకు రంజన్ అయితే నెక్స్ట్ ఏముంటది
రాంజార్ అయిపోయినాక బ మొహ్రం బక్రీద్ ఉంది బక్రీద్ తర్వాత మొహ్రం ఉంది
ఇ కానీవన్నింటి కంటే మీరు రంజానే ఎక్కువ మంచిగా చేసుకుంటారు కదా
ఆ కానీ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళకి మొహురం ఉందిగా పీరీలు ఉన్నాయి కదా వీళ్ళు మొహరం మంచిగ చెత్తారు అన్నీ చేసి అందరినీ విలిచి మహరం చేస్తారు బాగా గట్టిగా
హ
మొహరం ఒకటి జెండాల పండుగ ఒకటి
ఈ మోహరం రంజాన్కే కదా ఫాస్టింగ్ ఉంటే థర్టీ వన్ డేసే ఏమో
రంజాన్కే ఉంటారు
ఉన్నారాంటే మీరు మీరు ఉంటారు ఎప్పురైనా గర్ల్స్ కూడా ఉండొచ్చా
ఆ ఎవరైనా ఉండొచ్చు నా ఈ ఒక టూవే అయినాయి ఈ నేను ఉన్నాడు కదా నాకు పాలు తాగుతుండు కదా నాకు సెట్ కాలేదు ఒక టూ డేస్ ఉన్నా సెట్ కాలేదు ఇగ నాకు
అంటే ఎవ్రీ ఇయర్ ఉండోచ్చా లేదంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా ఉంటద
ఆహా ఎవ్రీ ఇయర్ ఉండోచ్చు
ఉహ
ఎవ్రీ ఇయర్ ఎ మనకి ఎన్ని వీలైయితే అన్ని ఉండొచ్చు
ఆ కనీసం మీరు వాటర్ కూడా తాగరు కదా
వాటర్ తాగదు మా ఉఊము మే మింగొద్దు
ఆ అంటే నేను ఇంతకు ముందు హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక ముస్లిం అక్క ఉండేది అక్క ఈ రంజాన్ టైం లో ఫాస్టింగ్ ఉండేది అసలు వాటర్ తగదు ఏం తినదు మళ్ళి నైట్ పొయనాకే మళ ఏమో తింటారు అంట కద
హుమ్మ్ థర్టీన్ అవర్స్ ఉంటాం మేము ఫాస్టింగ్ ల ఇక్కడ మా పోరగాల్ ఉంటారు వాళ్ళు మమల్ని ఒకటే ఎక్రి త ఉంటారు పొద్దుగాల తింటారు మళ్ళీ మీరు సాయంత్రం తింటారు మీదేం ఫాస్టింగ్ అంటారు
హుమ్మ్
మేమ్ మరి మేమ్ తిన్నకుడా థర్టీన్ అవర్స్ ఉంటాం థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాం
అట్లా ఉంటే కొంచెం హెల్తీ కూడా మంచిదే అంట
క్యాన్సర్ అదిది క్యూర్ అయిదంట
ఆ క్యూర్ అయి నా ఇ మన కోచింగ్ సెంటర్లో మాకు చెప్పినాడు సార్ అంటే మీ ముస్లిం సారే చెప్పినాడు అంటే ఫాస్టింగ్ మీ మ ఎందుకుంటామో తెలుసా అనుకుంటే చెప్తున్నారు ఇక
ఉ వీళ్లకుడెక్వక అందరూ ఇకి
హుమ్మ్
మీరుంటారుక బానే శివరాత్రి అప్పుడు
నేనైతే ఎప్పుడు లేన్ అసలు ఫాస్టింగ్ ఇంతవరకు అయితే ఆ ఉండేవాళ్ళు ఉంటారు గాని నేన్ ఎప్పుడు ఉండలేద్ అట్లా మా అమ్మ ఉండనీయదు అంటే ఇంకొంచెం బక్కగా ఉంటా కదా ఉండనీయదు మా అమ్మ హలో హలో